ఆ ఏంచేస్తున్నారు
ఏన్లే
తిన్నర
తిన్లే ఇంకా నువ్వు దిన్నవా
తిన్నా
ఇంకా
దోసకాయ పచ్చడి అక్కొల్లు గిట్లా ఏం చేస్తున్నా
అల్ ఏంలే ఆల్లో పడుకుం
పడుకున్నా
హ్మ్
ఇప్పుడే నాది ఇంత తొందరగా పడుకున్నారా ఆ పాపోల్ వచ్చిరా
వచ్చిర్
పదకొండు కానీ అంత మంద్ అందరు కలిసన్నప్పుడు అందరు
నిద్రొస్నినప్పుడు పడుకుంటే ఏమున్నాయ్ ఏ టైమైతే నిద్రొస్తే చాల్
నిద్రొస్తే
ఏ హ్మ్
ఇట్లా అన్నరూ అంటే ఇప్పుడు మా పాపలు రాలేదు
చిరు
మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ ఇంటి కాడ ఉన్నారా ఈఇంటి కాడ
ఏం అంట
బాబాయ్ ల ఇల్లు
అది తప్పు కంతపు
బాగోలేదు
ఇద్దరున్నరు నీకు ఎవలని చెప్పాలి
ఎవరు బాబాయిల్లో ఎందుకన్నా
వెళ్ళండి రా
బాబాయిలు ఇంటికాడ నా బాబాయోళ్ళింటికాడ
నువ్వు ఎలా అనుకుంటా
నేను బాబాయోళ్ళ ఇంటికాడని అనుకు
ఆళ్ళింటికాడ అక్కడ లేను గాడ
మా బోలేదు ఇక
ఎందుకప్పుడే వచ్చేసారు
ఒక్కన్నే వచ్చిన
నువ్వు ఒక్కనివే వచ్చినావా
ఊ
ఎందుకే ఇంత రాత్రి ఎందు
లొల్లి పెట్టుకున్నా లొల్లి పెట్టుకున్న మీ బాబైని కొట్టినాగ
మా బాబైని ఎందుకు కొట్టినవ్
ఊ ఇప్పుడే కూర్చుని సౌం
ఆ ఇప్పుడు గొడవ అయితే ఇప్పటికిప్పుడు బయలుదేరి వొచ్చి
హ్మ్ బందున్నాయి
ఇంకానే బందు ఉంది కాగానీ ఈ టైం కి ఉన్న పొల ముగ్గురిని పంపి
ఏం చేస్తారు మరి అసలు నేనే వాళ్లకేం చేపినం మరి
ఆ
వాళ్ళతో నే చెప్పినా మరి ఇ ఓల చేపలే అసలు ఆ
మామయ్య ఏమనలేదా
అ నన్ని ఎందుకు అంటాడు
ఇట్లా చెప్పకుండా ఏటు చెప్పకుండా
నన్న అనడు
అక్క కూడా
సరే బస్ మా అమ్మా ఏ అన్నాదు ఎవర అన్నారు నన్ని నాదే ఇష్ట రాజ్యం
ని ఇష్ట రాజ్యం గొడవ మీద పెట్టుకోవి నువ్వు ఎవరు చెప్పకుండా వచ్చినా కూడా ఎవ్వరు ఏం అంటలేదు
నన్ను వీలుల్లు నన్ను పట్టించుకోరు ఫస్ట్ ఏ ఏదైనా లొల్లి చేసుకొని పోతుంటికి
లొల్లీ చేసుకోని ఇంటికి రాకనే లొల్లి చేసుకోని లొల్లి చేసుకోని
చేసుకున్నా
ఆ దేనికి దేనికి గొడవ పెట్టుకున్నావు ఆ
తిన్నావా ఎం లే
స
దోస్త్ నెంబర్ ఇయొచ్చుగ ఎవళ్ళన్న
దేనికి
నా ఫ్రెండ్స్ అంతా నికనే పెద్దోలే ఉన్నారు
పెద్దలు అయితే ఎం ఉన్నాయి
పెద్దోలవ్ ఎం కాదు ఎం ఉండదు
ఆ
ఇంత పెద్దొల్ అయితే ది కార్ దిగరు పది అయితది
ఆంటీ లెక్కలెందుకు ఐతారు
పెద్దోళ్లు ఏమయి సరే
ఏంగారు
ఏ గారా
ఆ
మా దగ్గరనైతే అస్సలు
మీది తప్పర్సల్ మా కాడ గాదట్లా
మాక్కడ అయితరు పెద్దలు పెద్ద అమ్మాయిలు ఉంటే అక్కలయితరు చిన్న అబ్బాయిలుంటే తమ్ములు అయితారు
తమ్ముళ ఐదారా అట్ట అట్టేట్టాయితారు
అట్ల అయితారు చిన్నది కాబట్టి
మా కాడ కారుగా
అయితరు మా కాడ మా హాస్టల్ ఎటు ఉల్తురు
నీది తప్పు అయినా ఏం కాదు నేను ఆమెకు చెప్తా వాళ్ళ తప్పు వరుస అని
ఎవరికి చెప్తావ్
ఆ
ఎవరికి చెప్తావ్
ఎవల్ నెంబర్ ఇత్తే అల్లాదే
మా అమ్మోళ్లు ఎక్కడున్నారు మా అమ్మమ్మ లేరు అడుగుతున్న రేపు వస్తా అని చెప్పిరు
రారట రేపు నువ్వు ఈడికి రావచ్చుగా రేపొత్తాన్నవాటగా
నేను అడికి వస్తా అని చెప్పలే మా అమ్మ మా డాడీ ఇక్కడికి పొద్దుగాల వస్తాని చెప్పిరు
హాస్టల్ నుంచి బైటికొత్తవంట గ నువ్వు
అవును రేపు నాలుగు గంట్లకు పంపిస్తా అని చెప్పిరు ఇంటికిగి చ్చిందే టూ డేస్ ఆ టూ డేస్ ల రాను పోను జర్నీ అయిపోతది
ఏంగాదు
అల్ దా ఫ్రైడే నే అయి చిరు సాటర్డే సాటర్డే మార్నింగ్ కల్ల ఈడుండాలని చెపిర్రు
ఎందుకు
బయోమెట్రిక్ వేస్తారు మళ్ళీ నేను లంచే తినలే నేను మొన్నింటికి ఒచ్చిన కదా మొన్న ఇంటికి రాలేదా
వత్తే
ఆ దానికి త్రీ డేస్ కట్ అయిపోయింది
త్రీ డిసెగా పోయింది
త్రీ డైస్ ఎటు పోన్. లేదు మంత్లీ థర్టీ డేస్ లా త్రీ డేస్.
హలో ఆ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉంటై.
సండేస్ కౌంట్ చేస్తే ఫోర్ డేస్ అయితది సండే కౌంట్ చేయకపోతే త్రీ డేస్ అయితది.
ఆ.
సండే కౌంట్ చేసి
ఏంటిది
నేను ఫోర్ డేస్ లీవ్ తీసుకున్న అని హండ్రెడ్ పర్సెంట్ కాకుంన్న ఎయిటి పర్సెంట్ అటెండెన్స్ ఉండాల
ఇప్పుడు నీది ఎంతున్నది మరే
తెల్వదు నాకు నాకు
తే నాది తక్కువున్నదని ఎట్ట చెప్తనవ్
ఆ ఎన్ని రోజులు మీ దగ్గర ఉండాలి ఇట్లా త్రీ వన్ వీక్ పోతే ఎట్లా ఉంటది ఈ వీక్ లోనే ఎయిటీ పర్సెంట్ దాటుతదా.
ఎయిటి పర్సెంట్ ఎల్తదా.
హ్మ్ ఎయిట్
ఉమ్ వా అట్నే అంటడు. మక్కా సధవతులే అల్ల నీకంటే ముందే తెలుస్తది మల్ల.
అక్కున్నప్పటికి ఇప్పు ఇప్పటిక మస్తు రూల్స్ చేంజ్ అయినయి గా అక్
గట్లయితే అన్ని చేంజ్ ఐతై అప్పుడు వేరు పుసిస్ ఐతే ఐతేంది మరే. డేవ్ల డెవలప్మెంట్ అయితే కావ.
అయినై అదే చెప్తున్న కదా అప్పుడు అక్క లేదా. ఇప్పుడు రాలేదా అే అప్పటికి ఇప్పటికి రూల్స్ చేంజ్ అయ్యాయని చెప్తాను
మీ హాస్టల్ల మావడిసెట్ అట్నే ఉందా
మావిడి చెట్ట మా హాస్టల్ల మామిడికాయ చెట్టు ఎక్కడిది.
ఆ సెట్టు ఏమో సెట్టు ఉంటది గేట్ కాడ పెద్ద పెట్టు ఉంటది. ఒక సెట్ ఉంటది సట్ ఉంటది ఏదో సెట్ కొబ్బరి చెట్టు కాదు వేరే చెట్లు తోటి
కొబ్బరి చెట్టు ఉండదు లోపలికి కోచ్చినాక ఎమో పిచ్చి చెట్లు అంట
ఓ షట్లు లేకపోతే షేట్లు కావాల్లా
కోబ్బరి చెట్టు అంత పెద్ద చేట్టు యా పి త్
ఓ లే సట్లు ఉండి పోయిద్ది ఆ నాకు తెలుసు అండి మీ బా మీ స్కూల్ అది మీ హాస్టల్ మీ హస్ అసలు పక్కకి ఒక బ్యాంక్ ఉంటది
పక్కకుండదు లో లో ముందుంటది
ఆ
ముందుకుంటారు అ ఏ ఒక్కసారి ఒక్కసారి మంచిిపోయినట్టున్నావు కదా అక్క జయనమేన
ఆ అక్కని జ్యాన్ చేసిన నేను ఎల్లా
అదే ఆ జాయిన్ చేసినప్పుడు వచ్చినాం ముచ్చ ఇంతవరకులు చూాం మళీ ఇ
నాక్ అనే స్
అన్ని తెల్సా అప్పుడుగి అసలే క్కడ గవు ఇఊ లు ఉండే మహాస్టల్ పేరు ఎక్కడంటే ఆ డ్రస్ ఎ తెల్వదంట
నాకు తెలుసు కాని తుత్తుల అని చెప్పింతి కాకింద రాదు గద డైవర్ నా కిందులో తెలుసు నీకేరుక నాదిలో
అేకే అకా నరు ఉంటన్నద ఏరియాన్దలి ఇదంతనా
ఆ
నేనుంటూ నేర్ నాకే వెళ్వదాంటద
ఈ పక్కగాళలో ఏముంటంద చెప్పు
పట్టుకులేనిది ఉంటది. ఉంటద ఎ వా అన్ని హాస్టల్ సే ఉంటాయి కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని రూమ్స్ ఉంటాయి అన్ని హాస్టల్ సే ఉన్నాయి అందులోనే హాస్టల్ వాళ్ళు ఉంటారండి
ఆ అంత లేదు ఆ ఇల్లే అంటారు గాని ఎవడు హాస్టల్ అనడు
హాస్టలు
అనే అంటారు ఎంత పెద్ద ఇల్లైన దానికి బోర్డు పెడితే హాస్
హాస్టల్ ఎం త పెద్ద ఇళ్ళున్నా హాస్టల్ అని బోర్డు పెడతారు హా మ్మ్ ఎక్కడ
నీకెందుకు
జర తెలుసుకుందామని
నీకెం దోస్త్ నెంబర్ ఇయ్యెచ్చగా నాకు ఐడియో ఏదో ఒకటి
సరేథియ్యి చెన్నై ఎక్స్ ప్రెస్ తీసుకో ఎవళు మంచిగ లేరు మంచిగనే ఉన్నరు కావాలా
మరి
అందరు బాలే ముప్పై ఇరవై రెండు ఇరవై మూడున్నరు
ఏంగాదు
ఏం కాదు నీకసలు ఏది కాదు ఎ ప్పడైన సాలుసాలది ఇరవై ముప్పై నలభై అయిన కూడ ఎం కాదు గదా నీకు
కాని నెంబర్ ఇయ్యి ఎవళిదన్నా
ఏం చేత్తవ్ నంబర్ తీ
నేను ఏదో ఒకటి చేసుకుట నీకు ఎందుకు
ఆహా నేను నా నంబర్ నా ఫ్రెండ్ నంబర్ ఇయ్యాలంటే ఎం చేత్తవో కదా
ఆ ఏదో ఒకటి చేసుకుంట
ఏదో ఒకటి ఏంటిది